మ్ ఎం చేత్తళ్ళు ఏం చేస్తళ్ళు
ఏం లేదు
తిన్నరా
ఆ
తిన్నరా
అ తిన్న నువ్ తిన్నావా
ఆ తిన్న
ఎం కర్రీ
మటన్
హ
మ్ ఇంకా ఏం చేస్తళ్ళు
ఎం లేదు
ఏమంటాండు యు వర్ డాడీ
ఏమున్నది ఎం లే
మీ మమ్మీ ఉందా అప్పుడు మరి మాట్లాడొచ్చుగా
ఏమని మాట్లాడాలీ
ఫోన్ తీసుకొని
మీ మమ్మీ ఏమన్న అన్నదా
ఆ
మీ మమ్మీ ఏమన్న అన్నదా
ఏమన్లే
మరి ఎట్ల మాట్లాడమంటావు ఏం చెత్తనవ్ ఆనోచ్చు కదా
మ్ ఎం చేత్ ఏం లేదు ఇగా
మ్
ఏం లేద్
అంటారు గ ఇదనో
ఏం ఉన్నది
శేశ్నాంక
ఏమనలే
ఏ చెప్పు
రియల్ గా
అబ్బా
రియల్ గా చిట్టి
ఆ చెప్పు
చెప్పాలె
ఏం చేసావ్ అక్కడ ఇంతసేప్ ధాకా
ఏం లేదు అది గుంజలు వతినం మొత్తం మళ్ళా ఇంటి కానించేలీ జాలి ఇంటి ముంగడున్నది గ అదంతా తీసుకపోయి అక్కడ ఏ చ్చినం మొత్తం
అదే పన ఊకె అడిది ఇడిది
మ్ ఇప్పుడు ఇప్పుడు అన్నే ఉంటాయి ఇగా ఇప్ ఇంకా ఇప్పుడు ఆడ్నే ఉంటాయి మొత్తం
ఆ
అట్లా
వచ్చినాయట్నా మరి
ఆ
ఇల్లులు వచ్చినయట్న
రాలేగా
తెరా
మీ దగ్గర విడుదల అయినాయా
సెకండు
ఏమో నాకు ఏదో అయితే అచ్చింది
ఫస్ట్ యే అవి ఇంకా సెకండ్ ఇంకా కాల్
ఎప్పుడు మరి ఇంకా
ఏమో ఈరోజు సెకండ్ ది రాకపోతే దసరాకే పోసుకుంటారు పోసుడే హుమ్
ఇంకా ఏమంటుంది అంటున్నా
ఏం లేదు ఏమన్నారు ఏమంటలేదు
చెప్పావా
ఏమన్లే చిట్టి రియల్గానే ఏమన్లే
హలో మాట్లాడ్ సరిగ్గా
ఏం అన్లే
మాట్లెప్పొచుకదా
అవును మంజవు ఫోన్ తీసుకొని మాట్లాడితే మాట్లాడుతును కదా అని ఉంటది మమ్మి
ఆ
అలో ఏం జేత్తల్ అంటే మాట్లాడుతును కదా అంటాంది మమ్మీ నువ్వు మాట్లాడందే వాళ్ ఎట్ల మాట్లాడతారని నేను అన్న
ఆ
ఆ వదిన ఏం జేత్ తందనా మాట్ మాట్లాడు కదా నేనంటే వదినేం జేత్తందని అంటే నే హలో
ఆ ఆ
వదినేం జెత్తందని అంటే మాట్లాడు కదనే అని నేనంటే హుమ్ నేన్ నే అన్నా అంటే ఓ మాట్లాడాలి ఫస్ట్ మాట్లాడితే నే మాట్లా నువ్ మాట్లాడ్ నువ్వు మాట్లాడినాంక వాళ్ళు మాట్లాడతరా లేకపోతే వాళ్ళు మాట్లాడినాక నువ్ మాట్లాడతావ నీకు ఫోన్ చేసేదా అన్ నేన్ అన్నా అంటే చప్పుడు సెత్తలేదు ఇగా
ఏం అదే అనుకున్నాను నేను కూడా కనీసం ఏం
ఆ